హలో నమస్కారం అండి
నమస్తే అండి బాగున్నార
ఆ
బాగున్నార అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నాం కింద మండి పండగ అంటే మ దసరా పండగా బతుకమ్మకు మనం బాగా చేసుకున్నాం. మా తెలంగాణలో బతుకమ్ క్కం అనేది చన పెద్ద పండుగ పిన్ని పిండి వంటలు అందులో ఎ
ఆ అవునండి చెప్పండి ఆ సరే అక్క
హలో ఏందండి డిస్టబెన్స్ డిస్టబెన్స్ ఉంది.
అవునండి డిస్టర్బన్స్ ఏ ఉంది
ఆ ఇ ప ప వినిపిస్తుంది మన పిండి వంటలు గాని
అవు
తగినప్పలు
ఆ మనము ఏదైనా పండగలకి పిళ్లి వంటలు చేసుకుంటాము. ఒక్క సైడ్ తెలంగాణ అంటే పిండి వంటలకి మారుపేరు
అయ్యో
మీ చెప్పాలండి ఇంకా మీరు చెప్ చెప్తున్నారు కదా మీరు చెప్పండి. కొంచం నేను వింటున్నా మీ తర్వాత మళ్ళీ డి చెప్తా
ఆ కొత్త దుస్తులు అది అ గుమి ఆ బరునాలు అవున కొత్త కొతే షాపింగ్ కూడా చేస్తారు కదా. పనాయికి
చేస్తా మీరు కూడా చేస్తారు కదా
అవునండి ఎళనా ఎస్త దస్తు
ఇ
ఇన్న ఇస్తారు అలాగే లాంగ్ ట్రిప్ అట్లనా మీకా
ఎప్పుడు వెళ్ళలేదండి మీరు వెళ్ళిన్రా
ఎల్లిన గో
ఆ వెళ్ళిన్రా అండి ఓకే ఏమేమి ఎంజాయ్ చేసిన అక్కడ
ఆ బీచ్ ఫైవ్ డేస్ ఏ ఉన్నాటి ను
ఉహు మీకు స్విమ్మింగ్ వచ్చా అట్లయితే స్విమ్మింగ్ వచ్చా అండి బీచ్ లో
ఆ
ఆహా అచ్చా ఓకే ఓకే ఇంకా మాట్లాడండి చెప్పండి
చెప్ప చెప్పండి మీ చెప్పిన చెప్ప కా చెప్పిన మీరు చెప్పాలి ఇంకా
ఆ మేము పం మీరు అన్నారు కదా పండుగలకి అది ఇట్లా అని చెప్పి అట్లనే మేము కూడా పిండి వంటలు ప్రతి పండక్కి చేసుకుంటాం ఇంకా చాలా చేసుకుంటాం అండి. మస్తు ఎంజాయ్ చేస్తాం.
దసరా గానీ దీపావళి కాని పెద్ద పండుగ
వంటకాలు వచ్చా అండి. మీరేమైనా వంట చేస్తారా.
నేన్ ఎప్పుడూ ఏం చేయలేదండి.
అవునా, మీరు ఏదన్నా కొత్తగా అంటే మీ చదువులో, కానీ దేంట్లో అయిన నే నేర్చుకోవడం అంటే, కొత్తగా నేర్చుకోవడం ఏదైనా ప్రయత్నించారా?
తాగుతా ఆమ్లెట్ వేయడం ప్రయత్నించిన ఎంత ముక్కలు ముక్కలు వచ్చింది. మా చల్లే ఏస్తంది. ఆ చెల్ల చే. అయితే, ఆ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తది.
అవునా! మంచి చేస్తదా అండి మరీ మీ చెల్లి?
మ్ మంచిగ ఉన్నది ఎగ్గుదిగ. మనకు అందుబాటులో ఉన్నాయి గాబట్టి తినాలే.
అంటే రుచిగా ఉంటా అండి
ఆ ఉంటదనుకోరి మ్ జెప్పండి. ఇదేప్పటి ఎప్పటి నుంచి బాలేదు ఈ కార్డియాలజి ఎప్పటి నుంచి వాడుతున్నారు?
మేము ఈ రోజే స్టార్ట్ చేసామండి. మరి మీరు?
ఈ రోజే జేసిన.
అవునా అండి
ఇంకా
ఇంకా చెప్పండి ఎన్ని మినిట్స్ అంటే సెవెన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ మాట్లాడాలా అండి ఇది?
టెన్ మినిట్స్
అల్లా అలుందా అట్లా
అంటే ఉన్నది అండి సెవెన్ మి అంటే టెన్ మినిట్స్ మాట్లాడితే, హండ్రెడ్ రూపీస్ అంట సెవెన్, ఎయిట్ మనిట్స్ మాట్లాడితే. మీరు టెన్ అంటే, మీరు నాకు కాల్ చేసారు కాబట్టి మీరు టెన్ మినిట్స్ మాట్లాడాలి ఇప్పుడు మళ్ళ మీకు హండ్రెడ్ రూ పీసు నాకు ఎయిటీ రూపీస్ వస్తాయండి.
ఆహా అవునా? ఇంకా చెప్పండి లాంగ్ ట్రిప్స్ కాని మన కుటుంబ సభ్యులతో
ఇప్పుడు మీరు ఏం జేస్తున్నారు మళ్ళీ చదువుతున్నారా ఇంకేమైనా వర్క్స్ చేస్ తున్నారా అండి?
నేను ఎం బీ ఎ చేస్తా హెచ్ఆర్ రోల్
మ్ హు ఎక్కడ అండి? ఎక్కడ అండి?
వరంగల్ దగ్గర వాగ్దేవి
అవునా వాగ్దేవి లో చేస్తున్నారా అండి?
మీరు?
ఓకే అండి. ఆ మాది అయిపోయిందండి కాకతీయ యూనివర్సి లో చేసాం ఎంసిఏ.
మ్
ఇంకా అండి ఇంక చెప్పండి.
ఇంకేం పండగ పండగల గురించి అయిపోయింది.
అవును మీ ట్రావెలింగ్ అంటే ఎద మీరు ఏదైనా ఫుడ్ తయారు చేసారా? ఇంకా ఏదైనా కొత్త అంటే ఇప్పుడు స్కూల్ లో గానీ కాలేజ్ లో గానీ ప్రాజెక్ట్స్ అలాంటివి ఉంటాయి గదా. అంటే ఇప్పుడు ఏ ఇప్పుడు ఈ ఏఐ డిజిటల్ వర్క్స్ మీద దాని మీద వచ్చాయి కదాండి ప్రాజెక్ట్స్ అట్లా చేస్తారా మీరు?
అవునవును గుడ్. టీమ్ ప్రాజెక్ట్ ఉంది మాకు ఎంబీఏలో టీం ప్రాజెక్టు సెకండ్ సెమిస్టర్లో
ఉమ్
కంపెనీ కంపెనీ ప్రోఫైల్ థెరాటికల్ ఫ్రేమ్ వర్క్ రివ్యూ ఆఫ్ రీప్లేస్ ఆఫ్ అది ఇప్పుడు కంపెనీ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యంది. అలా అంటే ఇండక్ట్ ఇంట్రడక్షన్ టు థ్యాంక్ జన్మలకు మనమే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పేజస్ ప్రిపేర్ చేయాల డాక్యుమెంటేషన్ చేసి సబ్మిషన్ చేయాలి.
అవునా అండి
మ్ హు
ఇంకా చెప్పండి మరి
ఏముంది పనులన్నీ అయిపోయాయి.
ఇంకా అంటే మీ చదువు అంటే మీరు స్కూల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదో ఎక్కడికైనా అంటే పార్క్స్ కి అట్లా వెళ్తారు కదా మీరు వెళ్ళారా స్కూల్లో ఉన్నప్పుడు అట్లావచ్చి వెళ్ళారా.
అంటే అప్పుడెప్పుడు జూ పార్క్ కి తీసుకెళ్తానని తీసుకెళ్ళడమే రవీంద్ర భావతికి వెళ్ళాం ఒకసారి.
అవునండి ఇంకా మీకు ఏమైనా అంటే అనుకోకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన విషయాలు ఉన్నాయండి
అంటే ఇన్సిడెంట్ అంటే నాకు అర్థం కాలే
అంటే ఏదైనా అంటే మీరు ఊహించని ఇన్సిడెంట్స్ జరుగుతాయ అంటే ప్రాబ్ ప్రాబ్లం ఒక ప్రాబ్లం వచ్చంది అనుకోండి. ఇప్పుడు సాల్వ్ చేయడానికి టైం తీసుకుంటా అలా మీకు ఏమైనా జరిగిందా. అంటే ఫైనాన్షియల్ గా కాదు నార్మల్గా అంటే మీరు వెళ్ తూ ఉంటే ఏదన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అంటే మిమ్మల్ని, ఇన్సల్ట్ చేసే రకంగా ఉంటారు కదా కొందరు.
ఇ ఇన్సిడెంట్స్ అనేవి ఏం లేవు
ఓకే అండి. అంటే మీరు క్లాస్ లో టాపర్ రా అండి?
ఆ ఎప్పుడు నార్మల్ అంటే మనకు పర్సంటేజ్ అనేది వస్తాది. మంచిదే అదేగా నార్మల్ మనం వరకు మనం చదువుతాం
మీరు
బ్రెనైసింగ్ చేసుకుంటూ అదే ఇదో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది.
ఏ ఇదా ఇట్ టెలి కాలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది జుస్టాక్స్ లో ఏ ఇది అలా పెట్టొచ్చు కానీ కాలే ఇది ఫోటో కూడా పెట్టొచ్చు అండి. మీరు పెట్లే పెట్లేదు తావికు ఫుట్‌వర్క్ లో పెట్టా టెలికాలింగ్ మనం చేయలేదా
ఆ ఆ పెట్టొచ్చు అండి పెట్టొచ్చు పెడదామండి అంటే మీరు ఫుట్‌వర్క్ జేస్తున్నారా అంటే నేను చేయలేదు కదండి ఇంకా మీ జేసారా అని అడుగుతున్న నేన్ జోస్ టాక్యే చేశాను నాకు తెలుసు అండి
ఆ అదే
అవున ఇంకా చెప్పండి ఇంక చెప్పండి మనం ఇంకా టూ మినిట్స్ మాట్లాడాలి ఇది మొత్తం కాల్ అయిపోవడానికి ఇంకా చాలు టైం పడుతుంది మీ అదే మీ గురించి మీరు చెప్పండి అండి ఇంకా మీ పర్సెంట్ ఇంకా మీరు అంటే అంటే ఏమంటారు ఇప్పుడు ప్రొ పండుగల గురించి చెప్పారు కదా బతుకమ్మ అంటే పూలు లేవ్వడం గానీ ఇంకేదైనా వర్క్ జేయడం గానీ లేదంటే అంటే సన్డే బయక్ మీద ఒక రోజు ముందే వెళ్ళి తీసుకురావడం గానీ అట్లా ఉంటాయ్ కదండి
పూలు తంగేడు పూలు కల్వ పూలు అనీ అందే ముందు బత్తాలు తీస్కెలి పల్లెటూళ్లలో అయితే ముందు రోజే పూలగోణం బంతిపువ్వు గోణం బయట గాలికి పెట్టడం
ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏం జేసారంటే ఒక అప్పుడు చెట్లు బాగుండేయి కాబట్టి పువ్వులు తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పువ్వులు దొరకక చాలా మంది ఏం చేస్తున్నరంటే బంతి పూలు కొని బ కమ బేర్స్ చేస్తున్నారు అప్పుడు ఎట్ల ఉన్నా అంటే అప్పుడు చె చెట్లు చాలా ఉండే అడవిలాగా ఉండే ఇప్పుడు అడవిలన్నీ నరుకుతూ పోత్ అంటే చెట్ల నరుక్ తున్నారు కాబట్టి ఇంకా పూలు అనేవి మనకి దొరకకుండా పినే ఇప్పుడు ఈ వర్షాలు కూడా చాలా తక్కువ అంటే చెట్లు ఉన్న దగ్గర పడ తాయే పడ అంటే తక్కువ చెట్లు లేని దగ్గర పడ పడదు అంటే ఇప్పుడు ఇప్పుడు వాతావరణం చూస్తే అట్లు ఉంది కదండి
ఈ సంవత్సరం తక్కువ అండి అయిన ఈనిన ప్రభావం వల్ల
ఆ ఓకే అండి మరి టెన్ మినిట్స్ అయిపో తుంది కాల్ కట్ చేద్దామండి
ఫైవ్ సిక్స్ సెకండ్స్ మాట్లాడ్కోలేమ ఇంకేమైనా విషయం ఉంటే మాట్లాడదామండి
ఆ ఓకే అండి కట్ జేయండి కాలు
ఓకే ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు
థ్యాంక్యూ అండి ఓకే కట్ జేయడండి కాలు